హలో హలో ఏం చేస్తున్నారు
చెయ్యట్లేదు ఊరికే ఉన్నాము మీరేం చేస్తున్నారు
ఇలా ఎవరు ఫోన్ చేస్తున్నారు
ఎందుకు చేస్తున్నారు
ఏవో ఏం పన్నలేదేమో
ఏమి ఎంతదులే కొద్దిసేపు
ఎత్తలేదులే
హ్మ్ తిన్నావా
ఉన్న ఏం భాష భాషల్లో ఫుడ్డు ఉదయం మధ్యాహ్నం మధ్యాహ్నంలో ఉదం నడుతున్నారు
అవునా చెప్పండి మీ హాస్టల్
ఆ చెెప్పినా బట్టలే
అవునా ఏం ఏం చేస్తాం ఏం చేయలేం హాస్టల్ కష్టాలు అంతే మనకి
ఏం చేస్తాం టైమే అవట్లేదు ఒక్క పోస్తుంది
ఉ హ్మ్మ్ మరి ఏం చేసారు తిన్నావా లేదా
అందరూ నవ్వుకుంట ఎంద అదో అత ఒక ఒకర్ మొగం పందుకతేఓపిరాడట్లే
ఇంకొకరికి
ఇంకొక ఇంకొక పంది బానే ఉందిలే
హ్మ్ ఎక్కడికి వెళ్ళేది లేదా వీకెండ్
తిండం నిద్రపోవడం అదే సరిపోతుంది
అదే సరిపోతది అంతే ఇంకేం
మా ఇంత కూడా నేను ఇకా మాట్లాడుతును ఎప్పుడు నీ పెళ్లి
నా పెళ్ల ఇంకా ఏం సెట్ ట్ అవలేద్ సెట్ అవుతే చెప్తాలే
సెట్ అవలేదా
మీ పెళ్ళెప
ఏడ ఇంకో ముస్ లా ఉంది మాట్లాడుతుంది పెళ్లి గురించి
ఆమెకు ఫస్ట్ చేయండి
బక్కవే
ఏమంట
ఏందో డిస్కషన్ జరుగతన్నాయి
ఉహు
పెళ్ళిదే చెతురాలో ఆ జూను ఇరవై ఐదు వస్తావా గిఫ్ట్లుస్ తర
కాదు గిఫ్ట్ ఇస్తేనే పెళ్ళికి రండి లేదంటే లేదని కార్డులో కొ
ప్రింట్ చేస్తా ప్రింట్ చేస్ దా
స్కనర్ పేట్టు ఈ దీనికి స్కానర్ డబ్బులున్నా వడి లేదంటే రాద్దండి
వచ్చే వాళ్ళకి కూడా వచ్చే వాళ్ళకి కూడా అంత ఉండదు రారూ పట బల్ళప్లు బోర్డు బల్డప్లు
అది కాదు ఒకవేళ ఓస్ రా పెట్టకపోతే మీ బాక్స్లు మీరే తెచ్చుకో కొన్ అని చెప్పు
అంతే అయినా అయినా మా పెళ్ళిళ్ళ సాంబార్లులే ఉండేది సాంబార్ సాంబార్
ఉహ
ఏన్ మీకు తెలీదు ఇన్ని రోజులు మాకు సాంబార్ పెడతారనీ ఆ న్నా
మనస్సైద్ నాన్ వెజ్ బెటర్ ఉ హైదరాబాద్ కడప ప్ప సైడ్ పెడతారు మళ్ళీ
కడప సైడ్ పెడతారా కడప సైడ్ పెడతారా పెట్ట్రాంటనే ఆహా
మా అన్న వాళ్ళ మ్యారేజ్ లో తిరిగింపుల
హలో ఏంది ఫోన్ ఊరికే లాక్ బడిపోతుంది
త్రీ యూనిట్స్ అయింది ఇంగ అంతే
ఆ అంతే
హు మనం మాట్లాడుకుంటే కాదు రే త్రీ మినిట్స్ కంటే నేను ఈవెనింగ్ పానీపూరి తిన్నా
తిన్నార ఎప్పుడు పొఇండ్రు పిలవలేదు మమ్మల్ని ని
ఆ మా ఫ్రెండ్ వస్తే తిన్నా
ఆహా
హుమ్
నేను మమోస్ తిన్నాయి ఈనింగ్ కడుపు నిండిపోయింది ఇంకా విరక్త వచ్చింది నాకు మమోస్ మీద
అవునా ఏం బాలేేదా
ఎక్కువ పెట్టేసాడు తొమ్మిది పెట్టేసాడు లావన్య ఒకటి తినింది ఎనిమిది తిన్నా న వల్ల
అర రే పేరు పెట్టకూడదు పేరు చెప్ ప్పకూడదు
సారీ సారీ సారీ ఐ ఫోర్ గోట్
ఎం కాదు లే ఎట్లుది మీ ఆఫీసు అం త బాగుంద
ఫీస్ బానే ఉంది అంటే అందరు ఎళ్ళిపోయాక కొంచం బోరు కొడుతుంది డౌట్లు ఎవరిని అడగలో తెలియట్లేదు
ఎసేమ్మి ఏముంటారా మీకు
ఎస్ఎమ్ ఉంటారు కానీ వాళ్ళకే తెలీదు వాళ్ళే మమ్మల్ని ఆడుగుతారు
ఓయమ్మ మళ్ళ ఎస్ఎంఈలు ఎట్లు అయినారో వాళ్ళు
అందరు వర్క్ ఫ్రమ్ హోమ్లు చేస్తున్నారు మాకు మాత్రం ఇచ్చి చవట్లా
మ్ హు అంతే మనకి దరిద్రం వెంటాడుతూ ఉంటదన్నమాట
ఇంకేం గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వట్లేదా
మాకు చెప్ అడిగినారు గాని ఆఫీస్ లో
ఆ
ఆ అవి మీరు ఏ హాస్టల్ల్లో ఉంటున్నారో అవి గ ఆ కరెంట్ బిలైనా స్లిప్ అయినా తీస్ కారండి మేము చెప్పినప్పుడు బిజివీ అంటే హాస్టల్లో చేస్తున్నట్టు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారం
దానిగ్గుడా
గ్గుడా చేసి ఓకే అయితే తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ క కొన్ని ప్రాజెక్ట్స్ కైతే ఇచ్చారంట వర్క్ ఫ్రమ్ హోమ్
ఆహో
బెస్ట్ గ
ఏ వర్క్ ఫమ్ ఇవ్వడానికి కూడా బిజీ ఓకే మీకంటే సిస్టమ్స్ లో మాకు ల్యాప్టాప్స్
హ్మ్మ్ మీకు మీేదు మాకు ల్యాప్టాప్స్ కాదమ్మా సిస్టమ్స్
హ్మ్మ్ అంటే సిస్టమ్స్ అయితే డి తిరగరు కదా ముందు కూర్చుంటారు కదాట్ ప్ అయితే అది బట్కొ ఇరతా అంంది
ఎక్కడికైనా పోవచ్చుగా
ఆ
హ్మ్మ్
ఆ పెద్దావ ఏం చేస్తుంది బాగాా
ఆ పెద్దామా
అంతే చూసేదేనా కొనేదేమన్నా ఉ దానికిది ముప్పై రూపాయలు నలభై రూపాయలకి ఆడ ఫ్లిప్కార్ట్ లో దొరకమని చెప్పు
పిల్ల ఏవో కొనాలా అనింది హ్యాండ్ బ్యాగ్ బుక్ చేసుకునిండి
మీ దగ్గర ఇంకా సాలరీ ఉంది
నో క్రెడిట్ కార్డు మా
క్రెడిట్ కార్డ్
హ్మ్మ్ సో బుక్ చేసుకునిడి ఫ్రైడే వస్తుదంట అది
ఆహా
హ్మ్మ్
పనీ మనిషి ఎద చెప్ప ఆట్లాట్లేదు బట్టి చెప్తున్నారని
ఆ పెద్ద మనిషి కూడా పెట్టుకునింది
అందరు పెట్టుకున్నారు
మీరు ఇద్దరు పెట్టుకున్నారు మీ పెద్ద మషి మా పెద్ద మనిషి ఆ రెండు ఒకేసారి రెండు ఒకేసారి స వస్ రెడు వగే కలర్లే
ఇలు వాడేదుల పట్టేదులే హ్యాండ్ బేగలు నేను నేను వాడను
ఉ ఉ ఆ కాలేజ్ బ్యాగులు మాత్ర మోస్కొ పోయ బద్దులు హ్యాండ్ బ్యాగులు బేస్ట్
మా కంటల్ లాప్ టాప్ ఉంటది
ఆ మీకంటే చెప్పంది మాకే అవసరం ల్యాప్టాప్ ఏమి లే కాదు కదా మా రూమ్ లో ఆమె కూడా బగే వేస్కొ బతుది
కాదు మీ మీకు లంచ్ బ్రేక్ లోయినా ఫోన్ ఇస్తారా మీ చేతికి
ఆ తీసుకోవచ్చు లాకర్ లో ఉంటాయి కదా
అప్పుడు తీసుకొని త తినడానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి మళ్ళ తిండి అయిపోయా కాడబట్టే సెలు పోవాల
ఉ మీకుంటది కదా ఫ్లోర్ లో ఓకే
మాకుంటది మాకు అలో చేయనిస్తారు
ఉ కలవే ఉడు
నా పక్కన పెళ్ళ అయితే ఇది ఈ కాల్ అయిపోయాక అవల్ బయస్ తనే ఏమో కాలు మాట్లాడుతా ఉంటది చిన్నగా మాట్లాడుతా ఉంటది
చెట్లా మాట్లాడుతు
అంటే హెడ్ హెడ్ సెట్ క పెట్టే పిన్న ఫోన్ క పెడతుది ఫోన్ క పెట్టుకొని మాట్లాడుతా ఉంటది
ఆ బ టెాలంంటెడ్ మా
అదే
నాకు అసలు చిన్న మాట్లాడికి రాదు
నాకు రా అదు బరి బరిగా రస్తా
మా మమ్మీ వాళ్ళు చిన్నగా మాట్లాడుత నాకు ఇట్లే వస్తుంది నేను ఇట్లే మాట్లాడుతా ఉంటాను వాళ్ళే సైలెంట్ అయితే
ఆ
ఏం చేస్తాం అది అలవాటు అయిపోయింది మనకి
ఉహు
ఊమ్
అవును మీకు హైకిలు ఎప్పుడు ఇస్తారు
అ
హైక్ హైక్
మాకా ఏమో మాకు త్రీ మంత్స్ వన్స్ బోనస్ ఇస్తారు
బోనస్ ఇస్తారా త్రీ మంత్స్ వన్సా
మంత్స్ వన్స్ సిక్స్ త్రీ మంత్స్ అయిపోయినాకా సిక్స్ మంత్స్ వన్స్ టా టైమ్స్ ఏమో తెలీదు ఫస్ట్ సిక్స్ సిక్స్త్ మంత్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు మళ్ళ టువెల్త్ మన్ తూ సెవెన్ థౌజండ్ ఫై హండ్రడ్ ఇస్తారంట
ఇదేదో బాగుందే మాకు ఏదీ లేదు
మరీ ఫ్రెషర్స్ కి తెలుసా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకూ త్రీ మంత్స్ వన్స్ ట్వెల్వ్ థౌజండ్ ఇస్తారంట
అమ్మా మాకేం లేదే అట్లా అవు
కానీ ఫ్రెషర్స్ కి చాలా త కు ప్యాకేజ్ ఏమన్
ఫ్రెషర్స్ తక్కువే ఇంగ లోనా
ఏం చేస్తాం
నేను మళ్ళీ చూసుకోవాలా వేరే దగ్గర
ఉస్సా ఉండు చూసి రిజైన్ జెయ్యి ఇప్పుడే రిజ్
ఆ చెయ్యి నువ్ ఫస్ట్ ట అడుగుత వర్క్ ఫ్రమ్ హోము పెళ్ళుంది అని ఇస్తే సరే లాకపోతే ఇంకేం చేయలేం
ఊ అంతే ఏం చేస్తాం ఏం జేయలేం ఇప్పుడు జాబులు కష్టంగా ఉన్నాయి గదా
ఇస్తే బావుండు ఇక్కడ ఒక సంవత్సరం వరకూ అట్లా అయిపోతదీ మా మళ్ళీ ఊర్కే కంపెనీ మా పోయినట్టు గూడా ఉండదు
మళ్ళి కంపినీ వార్ తే వాళ్ళక్ అడ్జెస్ట్ అవ్వాలా
ఆ ఇక్కడంటే అలవాటు అయిపోయింది మళ్ళీ మారాలంటే అదే బాధ
ఊఊ
ఆ
ఏం చేస్తాం ఏం చేయాలి
ఉ
ఉ ఇంకేం పడుకోలేదా ఇంకా
ఇప్పుడ ఆ నిద్ర వస్తుందా నేను ఎప్పుడెప్పుడో పడుకుంటానా అలా పల్ల బా పల్ల త తెరగ ఆ ఉంటుది నన్న ఇద్ద్ర అంతా అర్ధరాత్రులు రెండుకి మూడుకి ఆ టైంలో తిరుగుతుంటది దయ్యం తిరిగినట్టు
గడి పెట్టేసేయ్ అంతే
ఈ లాక్ వేసి ఈ లాక్ నా దగ్గర పెట్టుకుంటా బయ టికీ పోకుండా
అట్ల కాదు ఆ బెడ్ బ్రూమ్ లో కదా తను ఉండేది గడి పెట్టేసేయ్
ఆ అవును కదా మేము వెళ్ళాలి కదా వాష్రూమ్ కెళ్ళాలంటేనా అరే చేయాల
ఉ
సరే అయితే ఉంటా
ఓకే ఓకే
బాబాయ్ బైయ్